ఆ చెప్పండి హలో
హలో బాగున్నారండి
బాగున్నామండి ఇద్
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏముందండి ఆ బయట చల్లగా ఉంది వాన పాడుతుదేమో అన్నట్టు ఉంది
అవునండి మా సైడ్ కూడా అలానే ఉంది ఈ వాతావరణం సూచనలు లేమి అలా అనిపించలేదండి
ఇక్కడయితే వాతావరణం చల్లగానే ఉందండి వా వాన పడేటట్టు అట్టే కనిపిస్తుంది
వర్షం పడి ఇక్కడ కాస్త ఎండగా ఉందండి
రాత్రి కూడా వర్షం పడ్డదండి
అవునండి అసలే వర్షం పడితే మళ్ళీ
బట్టలు కూడా ఆరవు ఎం డా రాదు సారిగా మనకి వర్షం పడితే మాత్రం ఇదొక్క బట్టల గురించి ఆ ఉంటది మనకి తలకాయ నొప్పి బట్టలు అరకపోతే
అవును ఎండ ఉన్నా ఉండగలమేమో గాని వర్షంలో ఉండలేమండి
అవునండి ఆ కరెంట్ కూడా ఉండదు ఎన్న ఇంకా మొత్తం అసలు ఏడికి పోవాలన్నా కూడా
బురుద బురుద బందా బందా బండులు కూడా స్టార్ట్ అవవండి వర్షానికి సైరిన్స్ కూడ ఆగిపోయి దాని ఈ ఇట చల్లార్ పోయి హీటర్ రా ఎంత కొట్టిన సరే అది అవ్వదండీ
అవును కొన్ని కొన్ని అయితే ఇంకా అసలు మనం ఓ ఎక్కడ పోవాలన్నా కూడా ఆటోలు కూడా రావు బుక్ చేసుకు
అవునండి వర్షం అయితే మరీ ఇబ్బంది పెట్టేస్తు అండి వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి
అవునండి ఆ బాగా ఆ చెత్రీలు అవన్నీ తీసుకొని పెట్టుకోవాలి
అవునండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటదండి వర్షాకాలంలో
చెత్రి అయితే ఉండాలండి పక్కా చెత్రి ఉండాలి స్వెటర్ ఉండాలి ఇవి ఉంటే ఇంకా మనకి ఏమి అవ్వదు ఎందుకు అంటే మనకి కోట్ ఉంట రెయిన్ కోట్ ఉంటది కాబట్టి ఏ మొత్తం ఇప్పుడు ఎలాంటిది అంటే మొత్తం ఆ టాప్ టు బాటమ్ ఆ పై నుంచి కింది దాకా మనకి ఆ రెన్ కోట్ వస్తదండి అదొక్కటి తీసుకున్నామంటే ఇంకా మనకి ఏం కాదు ఎంత వాన పడినా కూడా
పడుతుందండి ఆ రైయిన్ కోట్టు
మనకి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వందల్లో అయిపోతుందండి
అవునా తక్కువేమి అయిపో కదా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నా కొంచెం తక్కువగానే చూపిస్తుంది రేట్
అవునండి మనకి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే తక్కువ ఉంటాది కానీ కొన్ని కొన్ని ఏంటాంటే ఆన్లైన్ లో క్వాలిటీ క్వాలిటీ మంచిగా ఉండదు బట్ట మంచిగా ఉండదు మనకి
అవునండి
అదే మనము చూసి తెచ్చుకుంటే మాత్రం ఏది కొంచెం ఈ చినిగిన కూడా మనము మళ్ళీ ఇచ్చేయచ్చు వెనక్కి అట్లా కొన్ని కొన్ని మనకి మంచి జరుగుతాయి ఆన్లైన్ లో కొన్ని కొన్ని చెడు కూడా జరుగుతాయి
ఈ మధ్య మనం ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకున్నా సరే ఆన్లైన్ లో అది మంచిగా రాలే కాదండి చ చిరుగుపోయి కారు
అవునండి ఆన్లైన్ ఇప్పుడు నమ్మలేకుండా ఉన్నాము అండి కొన్ని కొన్ని మంచిగా అయితున్నాయి కొన్ని కొన్ని మంచిగా అయితాలేవండి
అవునండి ప్రతిదీ మనకి ఆన్లైన్ లో పర్ఫెక్ట్ గా రావాలని ఏం లేదు కదా
అవునవును ఎక్కడైనా సరే ఇప్పుడు ఆన్లైన్ లో పైస పైసల్ తీసుకుంటారు కానీ మంచివి ఏవి ఇస్తాలేరు
అవునా ఏ మన చేత్తో చూసుకుంది కొన్నది వేరు
వస్తువులు కూడా అంత మంచిగా ఇస్తే మన ఆ తీసుకున్న వాళ్ళకి కూడా ఒక సంతృప్తి ఉంటది
ఆహ అవునండి మనం చూసుకున్నది మనకి నచ్చింది అయితాది కాని వేరే వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇచ్చింది అదేం బాగ
అవునండి మనం పోయి మనం తెచ్చుకొని మన సంతోషంతో మనం తీసుకుంటే తప్ప చూసి ఎవరో తెచ్చింది ఎవరో అయితే ఆవిడ చూసిందంటే మనకి అసలు ఆ సంతృప్తి ఉండదు దాన్ని తీసుకున్నా కూడా
అవునండి
మనకంటు ఉండాలి
అవునండి ప్రతిది మనం ఈ ఆన్లైన్ వీటికి అలవాటు కనీసం తినే తిండి కూడా మనం ఆన్లైన్ లో నుంచి తెచ్చుకోవాల్సింది మీ బట్ట కూడా ఆన్లైన్లోనే తెచ్చుకోవాల్సి వస్తుంది ప్రతీదీ ఆన్లైన్లో ఆధార్
ఆన్లైన్ మంచిదే కాకపోతే ఏమాంటే వాళ్ళు చాలా మోసాలు చేసు
ఆ
మనకి పైస ఆ మనీ మాత్రం మంచిగా తీసుకుంటారు కానీ మోసాలే ఎక్కువ జరుగుతాయి మీ అన్లెన్ లో
అవును నిను కూడా
పోయి అడగాలిమో ఆన్లైన్ లో తీసుకుంటే అదే మనం ఏ అమ్ షాప్కి వెళ్ళి అడుగుతే మాట్లాడి మనం మనకి నచ్చితే తీసుకుంటాం నచ్చకపొతే కానీ ఆన్లైన్ లో అలా కాదు ఆన్లైన్ లో మాత్రం వాళ్ళకి పైసలు మాత్రం వాళ్ళకి మనీ పోతాది కానీ మనకు మాత్రం మంచివి రావు
ఆ అది నిజమేనండి మనకంటూ ఈ అది అంటూ ఉండదు వాళ్ళు ఇచ్చింది మనం పట్టుకోవాలంటే మనకి నచ్చ దు ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి రేట్లు వాళ్ళకి ఎవరి వేటివే ఉంటాయి మనం మళ్ళీ రీ ఇది పెట్టినా సరే మనకి సేమ్ తీసుకొచ్చి ఇస్తారేమో కానీ మన డబ్బులు ఇవ్వడానికి కూడ్ వాళ్ళకి చాలా టైం తీసుకుంటుంది అదే ముంద తీసుకోవాలంటే ముందర ఇచ్చేస్తారు పట్టే ఉంటా ముందర్ తిరిగి ఉమ్ అంటే మీరు ఆధార్ కార్డు పెట్టండి బ్యాంక్ కార్డు పెట్టండి ఈ వివరాలు పెట్టండి ఆ వివరాలు పెట్టండి ఇలా ఇలా చేస్తే నీకు నీవి వస్తాయ్ అంటె అందుకే అండి
వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు వాళ్ళకి నచ్చింది నచ్చినట్టు చేస్తనేమో ఏమి అడగరు ఏం చేయరు ఒక మాట కూడా అనర్ మనల్ ల్ని అదే వాళ్ళకి విరుద్ధంగా చేస్తే మాత్రం అన్ని అడుగుతారు అన్ని అంటారు
అవునండి మనం అందుకని మనం బయట కన్నా బయట తీసుకోవడమే మంచిదండి ఇలా ఆన్లైన్లు అడ్లు లు నమ్ముకొని చేసుకొని వెళ్ళే కన్నా ఇదేదో బెస్టే కదండి నేను అందుకే గొడుక్ కూడా బయట తీసుకుంటే కొంచెం క్లాత్ ఉంటుంది చిదులు పటినాయో లేదో తెలుస్తుంది మనకి
అవునండి
అందుకే బయట తీసుకున్నాను సరిపోది ఇక ప్రతిదిీ ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఫూ మన కాళ్ళ దగ్గర పడుతుందిని మనం అనుకుంటున్నాం మనం దాని దగ్గరికి వెళినవసరం లేదు అ మంత వెనకాల అయితే వస్తుంది మనం ఏదన్న చే
పని అయిపోతుది కదా అన్నట్టు మనం ఓ బా అంటునం కద అనుకుంటాం
అనే ఒక బధకాన్ని మనలో క్రియేట్ చేసేసారు
అ ఒకే
ఇంకా అలా అల్ అదొక బిజినెస్ అయిపోయింది అదొక యాప్ మరి దానికి ఇన్స్టాల్మెంట్ ఇట్లా కొన్ని కొన్ని జరుగుతుంటాయి కానీ దీనివల్ల దుకాణదారులకి దెబ్బడిపోతు
అవునండి చాలా దెబ్బలు దెబ్బ పడుతున్నాయి దుకాణదారులకి మాత్రం ఆన్లైన్ లు వచ్చినప్పుడు నుండి
అనేది తక్కువ వస్తది
ఆ
వీళ్లు పెంచడం వల్ల ఎందుకు
కానీ ఆన్లైన్ వచ్చినప్ పట్ట నుంచి దుకాదార్లకి చాలా నష్టం జరుగుతుంది ఎవరినీ చూడు ఆన్లైన్ తీసుకు కానీ పని తక్కువ అయితుందిని ఎవరు షాప్ తీసుకుంటా లేర అసలు
హ్మ్ మనకంటూ ఒకటి నిర్ణయించుకోవడానికి ఏమి ఉండదు ఆన్లైన్ లో అయితే అదే బయట అయితే ప్రతీదనికి ఇది ఆలోచించుకోవచ్చు అది ఆలోచించుకోవచ్చు మనకి ఇష్టమైనంది తీసుకోవచ్చు ఇష్టం లేదు మానేయచు అంటే మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది వేరే వాళ్ళ ఇష్టం మీద ఉండదు ఏదైనా సరే మనం ఇప్పుడే కాదు జీవితంలో అయినా సరే మన ఇష్ట ప్రకారంగా ఏదనా పోతే అది సంతోషంగా ఎ ఎల్తే అదే మంచి
అవును
పక్కన వాళ్ళ ఇష్టంతో మనం వెళితే అది నష్టం అయితది ఏదైనా సరే ఎందుకంటే మనం మనకంట మనం తీసుకున్న డెసిషన్ తప్పైనా సరే మనం సంతృప్తితో ఫీలయితం మనకోటి తీసుకున్నాము వచ్చింది
ఉంటది అది మంచిదైనా సరే చెడ్దదైనా సరే
అదే వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళంతటా వాళ్ళు తీసుకున్నారు కదా వాళ్ళు ఇలా చెప్పారని మళ్ళీ ఏదన్నా అయితే వాళ్ళ మీద పెట్టేస్తాం వాళ్లే చేసారు అది చేసారు ఇది చేసారు
ఆ
ఈ రోజు వాతావరణం కూడా అదే చెప్పిందండి వాళ కాలం మాసం మా మారుతున్నాయి జాగ్రత్త వర్షాలు పడేటట్టున్నాయి తీవ్రంగా అని
ఆ అవును ఇప్పుడు రా రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని సూచన
అదే నేను అదే చూస్తున్నాను భారీ వర్షాలే కురుస్తయి అంట ఇప్పుడు ఈ ఈ వీటిని ఎలా ఎదుర్కోవాలి అనేది ఆలోచిస్తున్నా నేను దీని కోసం గొడుగులు కొన్నా కొన్నా బొమ్ముని ఆ ఎక్కువ ఆక్సిడెంట్లు అయిపోతే బొరకలు చెమటలు ఇప్పుడు ఈ ఫ్యాన్ వేసుకున్నా సరే చలి తో చచ్చిపోవడం మళ్ళీ రగ్గులయని తీయాలి ఉతకాలి మళ్ళీ అదో బాద
అవునండి
ప్రతిది మనం ఇదంటూ అదంటూ సర్దుకుపోవటమే కానీ వర్ష ఎండాకాలమన్నా మనం భరించగలమేమో కానీ ఈ వర్షాకాలం భరించలేమండి ఎందుకంటే వర్ష వర్ష కాలం అది చేస్తది ఇది చేస్తది అన్ని చేస్తూనే ఉంటుంది మనకంటు ఈ ఒక స్పేస్ ఉండదు ఒక బట్టలు ఆరవు ఏదైనా చేసుకుంటే పని అడ్డంకు ఇట్లాంటివన్నీ అవుతూనే ఉంటాయి తది మనం మనకు అనుకూలంగా జరగాలి చెయ్యాలి అంటే అవ్వదు కదండి వాతావరణ అనుకూలం కింద మనం కూడా నడుచుకోవాలి
అవును
ప్రతీదిీ ఇంకా వాతావరణం బేస్డ్ మీదే ఉంటుంది ఉంటుంది మన లైఫ్ కూడా అవునండి ప్రతి ఒక్కరు వాళ్ళంతట వాళ్ళు ఇది అది అది ఇది అనుకుంటూ పోతూనే ఉంటారు మనకంటూ మందు ఉంటుంది కదండి మనకంటూ మ
మనది ఏం లేదసలు
ఈ వాతావరణంలో మనం తినే తిండిని బట్టి కూడా మళ్ళీ అనారోగ్యాలు వస్తే దగ్గులు త జలుబులు తుమ్ములు అంటూ మళ్ళీ వాటిని నివే నిరావరించడానికి ట్యాబ్లెట్లు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ అవొకటి చిన్నపిల్లలకి ఈజీగా సోకుతది కదండి
అవునండి ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగ ఉంటే అంత మనకి మన ఆరోగ్యమే మంచిగ ఉంటది
త వర్షం లో తడవ కుండా అందుకే గొడుగు ఆన్లైన్ లో తీసుకుందామా లేదంటే మాములుగా తీసుకుందామా అని అడుగుతున్నాము
కుంటునే బాగుంటది
అ ఇప్పుడు మనం దినీ నెంబర్ తీసుకుందాం అనుకో మనకంటూ ఇదే గొడుక్కి చిల్లులు పడ్డాయో బాగుండదు.
అవును. అదే మనము ఆన్లైన్ లో తీసుకు కుంటే వాళ్ళు మనకి గ్యారెంటీ కూడా ఇవ్వ ఇవ్వరు. అదే మనము ఆ షా ఆ షాప్కి పోయి తీసుకుంటనేమో మనకి ఏదైనా సరే వాళ్ళు ఇస్తారు. గ్యారంటీ అనేది
మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు. కదా దాని చిల్లు పడుతున్నాయా లేదా అనేది ప్రతిదీ చేసు చ్చు అందరూ అదంటూ ఉంటుంది. జరుగుతుంది. అన్ని జరుగుతాయి చేస్తాం